ఆఏం చేతనావ్
ఏం లేదు ఇప్పుడే అదేదో జావ చేసిరు జావ గట్టుక గట్టుక
తింటావ నువ్వు అది
తపిచింది
ఆ
పెరిగేసి కలిపి తాపిచ్చింది
జావ గట్క రెండు ఒకటే
ఏదో ఇగ హు
అ ఏం చేతన్నవ్
ఏం లేదు తిన్నావ నువ్వు
జస్ట్ ఇప్పుడే తిన్నా బట్టలు ఫోల్ చేస్త వున్న
హు బాబు పడుకున్నాడ
పడుకున్నాడు తినడం పడుకోడం
హ హు ఏంచేతరు అమ్మ వాళ్ళు
అమ్మ వాళ్లు సినిమా పెట్టినా టీవీ చూస్తరు నేను బయట నిమ్మ చెట్టు కింద కూసున్న
అవునా
మ్ హు
ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే అన్ని టూర్లు పోయేసివస్తాన్నావు మంచిగా.
ఇక టూర్లుంటే ఇక నెక్స్టది. నెక్స్టటూర్ కు మీరు కూడా వస్తార అనుకుంటా
ఎక్కడ
ఎక్కడా వేమలవాడ
అరుణాచలం పోతే మాత్రమే నన్ను తీసుకుపోండీ.
ఏ అప్పుడిక. నీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఇగ
ఓ ఊరికట్లా అనొద్దు తప్పది
పోతే తీసుకుపోతాం కానీ నేను దక్షూ డ్యామ్ బావ ముగ్గురం పోతే తీసుకుపోతాం. తీసుకుపోతాం.
మ్
ఎట్లాగు మేము అనుకునేది కూడా అదే మేము ముగ్గురమే పోదాం అనుకుంటాన్నాము. పీస్ లేదు ఇంట్లో జనాలతోటి జనాల వల్ల
నేను వస్తే పీస్ ఉంటదా మరి
ఆ పీస్ కాదులే వేరే పీస్. వీళ్ళు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు టార్చర్ మామూలుగా ఉండదు.
మ్
వాళ్ళన్నదే కావాలి వాళ్ళన్నదే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా అట్లాండదు. మాది వేరే ఉంటది మొత్తం.
ఇంకా వన్స్ పోయినాం అంటే నడవల్సి సిందడు పని
ఏంటిదంటే నేను బావ ఇద్దరం కలిసి ఎటూ పోవద్దు ఫస్ట్ పోతే వాళ్ళని తీసుకునే పోవాలి ఒకవేళ బావనన్ను వాష్రూమ్ తీసుకుపోయినా వాళ్ళు రావాలి.
అది వచ్చేట్లో కూడన
అందుకే అదే ఆ విషయంలోనే పీస్ లేదు అంటాన్నా.
మ్
అట్లా ఒకవేళ ఇగ అక్కడ పండుకున్నాం అనుకో బావ నాపక్కన పడుకోవద్దు.
అదేంది వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఒక్కడా పడుకోకుండా వేరు వేరు ఎట్లా పడుకుంటారు.
అది ఆ విషయం లో కూడా పీస్ కావాలే నా చేయి పట్టుకొని నడవోద్దు.
ఆ వేరేటోల్ల పట్టుకుంటే ఓకేనా
ఆమెకు ఒకే. కానీ నాకు ఓకే కాదు. కానీ నా చేయి పట్టుకుంటే ఓకే కాదు.
వాళ్ళ మమ్మీ గట్ల వేసులేంద చనువిచ్చి
నేను ఇప్పుడు అవును అంటాను కానీ పాపం దక్షిత్ ను ఏం చెప్తానో ఏమో. అనిపిస్తాంది ఇప్పుడు ఆమెను చూస్తే ఒకవేళ అమెలెక్క నేను కూడా పిచ్చి పిచ్చి గా చెత్తానా అనిపిస్తాంది.
నీకు తెలుసు కాబట్టి నువ్వు చేయవు లే.
అవునులే ఎక్స్పీరియన్స్ చేస్తాన్నా కదా? ఆ వామ్మో డాడీకి మాత్రం నాయనమ్మ గనలేదు డాన్ని ఎన్నో దోలాడుకొని వచ్చింది అనుకుంటున్నా నాకు తెలిషి
ఊ మన తెలిసిందే నాయే చిన్నప్పటి నుంచి
అదే ఏం జేతండు మీ డాడీ
తింటండు పంటండు పొర్లుతాండు గంతే ఇంకేముంది
రీఛార్జ్ ఎందుకు చేయిచ్చారు
చేసుకున్నాడు పని చేసి
ఓ మై గాడ్ ఏం పని
అప్పుడి మందమే చేసిండు చేసుకున్నాడు మింగిండు మళ్ళ త తర్వాత కతం రీచార్జు ఉన్నంక ఇంకా ఎక్కడ బాధ ఏవొ ఏదో కని ఏమనకు పశి ఆ ఎస్ అదే
చి ఎక్కడ ఎట్లా ఉండేటోడు ఎట్ల అయిపోయిండే పాపం
చెప్పతరంగాట్లే ఏం చేస్తాం
ఆ ఏం ఎతుంది యువర్ గ్రాండ్ మదర్
ఏ లేద్ ఫుల్లు షాకిరి గొడ్డు షాకిరి ఎత్తంది చిన్న కొడుకి
వావ్ ఎంత సాటిస్ఫై అవుతుందో ఇ మాటలు వింటుంటే నాకు తెలుసా
ఎందుకు రా
తెలివదు అదొక తెలియని హ్యాపీనెస్
ఊ
ఆ వర్డ్స్ అట్లాంటి వర్డ్స్ ఒతాయి ఆమ కాంచి
అసలు ఒక షాకింగ్ విషయం చెప్పలా నేను
ఆ
మొన్న ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం అని మీ సేవకు పోయినా అయితే ఇంటి పన్ను కడితేనే నేను సైన్ పెట్టియనిస్తా అని అన్నాడు అక్కడ ఉన్నాయన ఒక ఆయన కార్యదర్శి సైను ఇంటి పన్ను కడుతనే పెట్టిస్తా అని అన్నాడు అంటే నేను ఫోన్ చేసిన ఇంటికి
ఆ
ఫోన్ చేసి ఇట్లా ఇంటి పన్ను కడతునే నాకు సర్టిఫికట్ ఇస్తారట ఇట్లా వెయ్యి రూపాయలు అట పన్ను కట్టాలట అని నేను చెప్పిన
ఎవరికి
మమ్మీకి చెప్పిన
ఊ
అయితే వీల్ ఏం చేసిరు స్పీకర్ పెట్టిరు స్పీకర్ పెట్ తే ఆమెమో ఇంటి పన్ను కట్టాలని నేన్ చెప్తే ఆమెమ్ అంటాంది ఒరుతాంది ఇంటి పన్ను నేను కడతానని అల పన నేను కడతన అది నేనే కడతన ఇది నేనే కడతాన అని చెప్తాంది
నల్ల అంటే వాడుకోట్లేదామే
అసల్ నేను అమే ఎందు ఓరుతాంది నేను ఒకటి అంటే అమె ఒకటి ఎందుకు అంటాంది అసలు ఒర్రకని చెప్పామనని నేను గట్టిగా అరిసిన అదామ విన్నది ఇంక తర్వాత గులుగుతంది మళ్ళా నేను ఇంటికొచ్చి నాంక ఎట్లా ఐస్ పెడతాంది తెలుసా
ఏమన్టాంది అమ్మా
నేనేం ఓర్రిన్నే నన్ను అంటనవ్ ఒర్రుతనవ్ అని అంటానవ్ ఏందే అని అంటాంది నిమ్మలం గా
కాబోయే మనవరాలవు కదా
ఓయామ్మో
అందుకే ఇగ మళ్ళీ రేపటి రోజు ఇంటి పోతే బుక్కటి బువ్వ బుక్కడు నీళ్ళు పోయవని అని బాధ
ఆహా నేను లేకముందు తిట్టిందాట
కాకపోతే మాత్రం నువ్వు మాత్రం నువ్వు మాత్రం ఏ ఇంటికి కె పోవాలి గాని బిడ్డ సింధు నిన్ను అయితే ఫుల్ వాడుకొని నేను చాలా చేయాలనుకుంటాన నేను
ఏంటిదే
నువ్వు మాత్రం ఆ ఇంటికి పోవాలి గాని నిన్ను వాడుకొని చానా చేయాలనుకుంటాన నేను
అంటె
ఇంగ అంతే ఇగ అంటే మీ ఏం కబ్జా చేయను మీ ఏం తీసుకోను మీ నాకు ఏదోద్దు ఒక వన్ రూపీ పైసా కూడా వన్ రూపీల సగం కూడా వద్దు కనీ మనింట్ల విషయంల రివేంజ్ తీసుకుంటా అంతే
అట్లానా
బాను విషయం బాన అంటున్న ఈమె విషయంలా
నానమ్మ విషయంలోనా
ఆహా మామూలుగా గాదిగా
హఆమె ఉంటదో పోతదో తియ్
వామ్మో అట్లా అనుకోద్దె అసంటోల్లే ఎక్కువ రోజులు ఉంటరు మనమే పోతాం
ఏమ్మో అమ్మ ఇగ చెప్పలేం
ఎందుకు ఏమన చెస్తానవ ఏంది
ఆ నేనేం చేస్తా ననేమన్న చేస్తే సచ్చేదానే అది
గదే మరి
అసలు నార్మల్ గా నేను ఒక రోజు పోయినా నాన్నమల ఇంటికి ఎందుకో అట్లా సడన్ గా పోతే ఒకటే ఓర్ స్తాను నేనే ఏదో మీమీద నాన్న మీద ముచ్చగా చెప్తాంది సంథింగ్ అయితే అంత గుర్తులేదు గాని చెప్తా అంటే మధ్యలో ఒకటే తాత ఓర్రుతాండు
ఆ
అయితే నేను చిన్నగన్న కదా ఎందుకె ఈ గోస ఊకే ఊకే తిట్టుడు గుద్దుడు కన్న సంపరాదే ఒకసారని నేను అన్నా అననం పైసా లేవు బిడ్డా దినాలకు పైసలు ఉంటె చేదునీ ఒక లక్ష రూపాయలు ఉంటే సల సంపుత అని అంటండి
సేమ్ నన్ను కూడా అదే అన్నది లక్ష రూపాయలు అప్పుకియ్యే ఆ లంజోడుకన్ని సంపుత
ఇక నాకు నవ్వొత్తాంది గదా మామూలుగా ఓస్థలేదు
నిజంగనే చంపుతదే
లక్ష రూపాయలతో నిజంగానే చంపుతావానే అని అంటే ఆ నీకాడ ఉన్నయా చెప్పు ఇప్పుడే సంపుత అంటాంది
హ నిజంగనే చంపుతది
అసలు నిన్న వాళ్ళ ప్రేమ కాదు నేను చూసి ఎప్పటి గుద్దుకుంటే నే తిట్టుకుంటూనే ఉంటారుగా నిన్న అన్నం వేసుకురనా అన్నం తింటావా నీళ్ళదేనా
ఎందుకు
తను అంటుంది ఎందుకో మరి నాకు తెలువదు నేను షాక్ అసల ఓరినీ అమ్మ ఇదే నా గిట్ల మాట్లాడేది ముసు ముసలోళ్లతోటి అనుకున్నా పింఛను పడితే ఆయనే తాగుతాడు ఈమేకు
ఆహా తాగే చేతి వెయ్యి రూపాయలు ఇస్తా ఆనీ డీల్ మాట్లాడుకున్నట్టున్నాడు
కావచ్చు మరి అయన తగిన ఆయన ఒక సీసా తాగి ఇంకో సీస తీసుకొస్తాడు ఇంకో సీస సగం తాగి మిగిలిన సగం వాళ్ళ వైఫ్ కి ఇస్తాడు
అమర ప్రేమికులురా వాలు
ఉ మల్లి ఈరోజు మార్నింగ్ అన్ని నాకు అద్భుతలు
నీను కూడ అలాంటి హస్బెండ్ దొరకాలని కోరుకుంటున్నా సగం తాగి సగం తీసుకొచ్చి హస్బెండ్ దొరకాలని కోరుకుంటా
ఎవరీకమ్మా వామ్మో
ఆ
మార్నింగ్ లచ్చమమ్మ తాత తిట్టుకుంటే పని చేరి సగం పని చేసుకుంటారు తెలుసా
ఏమైంది గిన్నెలు తోముతారు ఒకరు కడుగుతారు
లేదు తాతను తిడుతంది కూరయలు కజ్జేయమంటది అల్లం గయమంటది అల్లం దంచంమంటది తిట్టుకుంటూ కుద్దుకుంటనే
పాపం హలో ఆ
ఆ అన్నని జైల్లో పెట్టిరాంటగా
ఏ అన్నానే
ఏదే ఆయన పేరు ఏం పేరు నాకు తెలువది శిరీష తోటి పోయిండు చూసినవా
ఎందుకంట ఏజ్ లేదండి ఆమెకి
అసలు నికు మొన్నానే నిన్ననా నిన్ననే పోయిండే ఇక్కడి మొన్న ఇక్కడికి వచ్చిండు మొన్న నైటు
ఉ
నిన్న మధ్యాహ్న మేమో పోయిరు జైలో ఉన్నాడంట సోమేష్ బాబాయ్ చెప్తుండంట మామయ్యకి
ఎందుకంట
ఎవరు కేస్
అబ్బా మన పిల్ల మంచిందిఅయితే మనము కేస్
వాన్ మీద ఎందుకు పెట్టాలి
ఉ
పోయ ఈమెది కూడా ఉంటనే కదా పోయేది సారేలే సరే సరే మళ్ళీ చేస్త నేను
ఉ సరే
ఉ హు